బాగున్నారా
హ్మ్ బాగున్నం మీరు బాగున్నారా
ఆ మరం
ట్
సండే కదా బయటికి ఏళ్ళలేదా
లేదండి ఏక్కడికి ఏళ్ళ లేదు.
మరి స్నాక్స్ ఏం తినలేదా అండి
లేదండి ఫ్రూట్స్ ఉన్నాయి తింట
బయట జంక్ ఫుడ్స్ కన్నా ఫ్రూట్సె బెటర్ లెండి.
హ్మ్ హ్మ్
హ్ ఎం చేస్తున్నారు
ఏం చేయలేదండి కూర్చున్న
ఆ అదే ఇంకా ఇప్పుడు సిలిండర్ కూడా కొరత ఎక్కువైంది కదా
అవును అవును
మ తీ వాళ్ళక్కడ చాలా ఐటమ్స్ ఆపేసారండి దోసా పూరీ కాఫీ బజ్జీలు అలా
నాకు కూడా ఆపేసారండి
అంటే ఇప్పుడు అందరం ఒక పూర్వకాలం లాగా కట్టేల పోయి వాడాల్సి వస్తది.
అవునండి. అయినా అది ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను అలా వాడడం వల్ల పాతరోజులన్నీ గుర్తు చేసుకోవచ్చు మళ్ళీను
ఆరోగ్యానికి మంచిది ఇంకా ఇప్పుడు ఇంక అందరూ కట్టెల పోయ్యి వాడతారు. కాబట్టి చెట్టు నరికేస్తారు. పెంచడం కన్న నరికేయుడే ఎక్కువ అయిపోతు తది
హ్మ్
నరికేటప్పుడు ఇంకా వాళ్ళు పెంచ పెంచితే ఒకే
ఉహు హ్మ్
ఇప్పుడు మనం పీల్చే గాలిలోనూ చాలా కలుషితం అయిపోతా ఉంది.
అవునవును మ్
దీపావళి అనేసి టపాకులన్నీ బాగా పేలుస్తారు ఇంక అప్పుడు అట్లా కలుషితం అయిపోతాది మళ్ళీ ఇండస్ట్రీస్ నుంచి
హ్మ్ నిజమే
ఏది స్వచ్చంగ లేదు ఇప్పుడు
మ్ అన్నీ కలుషితం మనం తినే తిండి కలుషితం మనం పీల్చుకునే గాలి కలుషితం అన్నీ కలుషితమే అయిపోయాయండి
ఆ అవును ఇంకా అంటే పంట టైమ్ కదా త్వరగా చేతికి రావాలి అనేసి దాంట్లో క్రిమి సంహారక మందులు అన్నీ వాడతారా
ఆ
ఆ పంటలు ఏపైతే ఏమవుతుంది స్వచ్ఛంగా పండిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు కదా
మ్ మ్
ఆయినా పాపం బాదితులు కూడా ఏం చేస్తారులే వాళ్ళు పాపం ఎంత న ఎంత నష్టం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు పండించడం మాత్రం ఆపరు వాళ్ళు పండించడం ఆపేస్తే మంది పస్తులతో పడుకోవాలి
ఆ ఆ
వాళ్ళు నష్టం వచ్చింది నాకెందుకులే అనుకుంటే ఇంక మన పరిస్థితి అంతే
అవును నిజమే కదండీ వాళ్ళు కష్టం వాళ్ళు మాకు నష్టం వచ్చిందని ఆపేసింది ఒకసారి కూలేదలా అలా ఆపేసిండుంటే మనం ఎప్పుడో ఏమైపోయుంటుందో మ్
పాపం వాళ్ళు అంత కష్టపడినా వృద్ ఎప్పటి నుంచో వాళ్ళకు సరైన సబ్సిడీ అది అలా అందుకు వాళ్ళకి ఉపయోగం ఉంటది
అండి నిజమే మేము చూస్తున్నాం కదా నేను కూడా ఒక రైతు కూతుర్నేను మా నాన్న కూడా రైతునే చేసిన మేమే చెప్తుంటామండి ఆ పేయి నాన్న ఎందుకు కు ఏం వస్ తుంది అనినేసి చెప్తూ ఉంటాం. మేమే చెప్పేస్తే మా నాన్న అంటాడండి. అయితే ఖాళీగా కూర్చుంటామా ఏం తింటారు? అందరూ ఏం తింటారు? అని అనేసి అంటాడు.
ఊహూ
హ్మ్ మరి వాళ్ళకు వాళ్ళు కష్టపడ్డ దానికి కొంచెమైనా ఫలితం ఉండాలి కదండి
మన ప్రభుత్వం నుంచి రావాలి మన
హ బ వాళ్ళ ఏం చేస్తున్నారు చూడండి చూద్దాం అంతే ఇంకేం లేదు చూస్తా ఉండడం
హ్మ్ ఇంకా ఇది ఇండస్ట్రీలు వాటి గురించి కూడా ఇప్పుడు ఎక్కువ పొల్యూషన్ అయిపోతా ఉంది
హ్మ్ మ్మ్
ఇంక అవి గాల్లో కలిసిపోయేది
మనుషులే కలుషితం అవుతున్నారు ఇంకా వాటివి అవేంటండి
అది నిజమే
హ్మ్ మనుషులా మనుషులా మనసు లో లో స్వ స్వచ్చంగా ఉంటే అవి కలుషితం అవ్వవు ఏవ ను మనుషులే అయిపోతున్నారంట ఇంకా అవేం చేస్తాయి చెప్పండి పాపం
ఎప్పుడు ఎట్లా మారిపోతారో నీకుంది కాలాలు మారినా కానీ ఇంకేంటి విష
చెప్పాలండి మీరు త హ్మ్
హ్మ్ ఇంక ఆదివారం బయటికి ఎల్లలేద్ అం అంతేగద మీరు
లేద్ లేద్ ఎల్ల లేదండి ఎల్ల లేదు ఉమ్మ్ ఒక్కదాన్నే ఉన్నానా ఒకదాన్ని ఎక్కడికి లే బయటికి వెళ్ళడము అని అనేసి ఇంక ఇం రూమ్ లో కూర్చొనే ఉన్నానండి
అవునా
హ్మ్
ఇంకా ఇప్పుడు అంటే కొన్ని పల్లెటూర్లు చిన్న చిన్న పల్లెటూర్లయితే ఉమ్ మంచిగానే పండిస్తున్నారని విన్నాను
హ్మ్
అంటే ఇంక అది ఆవు పేడవు అంతే కదా వాటితో తయారు చేసి
ఆహ్ వేస్తారు అవీ వేస్తారు. దానిక్ దానికి తోడు మళ్ళా ఇవి కూడా వేస్తున్నారండి అంటే బయట నిండి తీసుకొస్తారు చూడండి ఇవి ఏంటివో ఫట్ వాటికి కావాల్సిన ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అవంతా
ఆ
హ్మ్ వేస్తున్నారు మరి అంతా ఎక్కువ అయితే వాడరు వాడతారు వాడట్లేదు అని చొప్పను వాడుతున్నారు బట్ అంత ఎక్కువ కాదు
అదే ఎక్కడ కొన్ని దగ్గర్ల అలా ఏం వాడట్లేదని విన్నాను. కొన్ని దగ్గర్లలంట
మ్మ్ హ్మ్
వాళ్ళే పండించి వాళ్ళ ఊర్లోనే అమ్ముతారంటా వేరే దగ్గరి ఏమి రేపు ఉంది
హ్మ్
అలా అంటే బెటరు మీరు ఇంటి దగ్గర ఏమన్న పెంచుతారా మక్కలు అలాగా కిచెన్ గార్డెన్ అని అట్లా ఏమన్న
అంతా ఏం లేదు కానీ ఏమీ అంటే మీకు పత్తి తెలుసా.
ఆహ్ తెల్సు
మ్మ్ పత్తి వేసినప్పుడే మా అమ్మ వాళ్ ళు మనకి కావాల్సిన కూరగాయలు యేస్తారండి కొన్ని ఆకుకూరలు గోంగూర ఇంకా చిక్కుడుగాయలు అట్లా ఏవైన కాయగూరలెస్ టరు దానికంటే బట్ సప్రేట్ గా అంటూ దానికంటే ఏం వేయము
మ్మ్ నేను ఇంటి దగ్గర కొంచెమే ప్లేస్ ఉందన్మాట ఇంకా కొన్ని బెట్నాము
హ్మ్
ఇంగ తోట మాది కొంచెం దూరం అన్మాట ఇంకా తోట్లో పెట్టాము, కానీ ఇంకా ఇప్పుడు టెక్నాలజీ ఉంది కదా డ్రిప్ ఇరిగేష్. దాన్ని ఏసి ఆ డ్రిప్ వెట్ చేసాము ఇంకా ఇప్పుడు కొన్ని కొన్ని బాగా కనిపెట్టాయి కదా రైతులకు ఉపయోగపడేలా అదీ మనం మోటర్ ఆన్ చేయడానికి రెండు సార్లు మిస్డ్ కాల్ ఇస్తే మోటర్ ఆన్ అయిపోవడం అలాగా నడవకుండా బైక్ ఉంటే ఉపయోగమే కదా
అవునా
బాద్ రోజు పో వెళ్ళేసి నీళ్ళు పోయాలంటే కష్టం కదా అనేసి హూ లో ఇంకా పది పెట్టేసాము ఇంటికి సరిపడా కొన్ని
అంతేనండి
ఎంతైనా ఇప్పుడి కాలం ఇప్పుడు కాలమే పూర్వం పూర్వమే
అవునండి అదైతే నిజమే హూ
ఉహుమ్
ఏంటంటే మీరు మీరు మీరు మీ కున్నదా పొలాలు
ఆ మేము రైతు కుటుంబీకులమే అండి
ఏమేశసారండి పొలంలో
ఏదో వేశారు
హుమ్
ఊమ్
ఉమ్
ఇంకేమండి విశేషాలు
చెప్పాలండి మీరే చెప్పాలి
ఉమ్
మీరే చెప్పాలండి తిన్నారా మధ్యాహ్నము
ఏంటి వినిపించట్లేదు
తిన్నారా మధ్యాహ్నము అంటున్నా
ఏంటి
తిన్నార మధ్యాహ్నము అంటున్న
ఆ మధ్యాహ్నం తిన్నాం
ఉమ్
ఇంకా అయిపోలేం తినలేదు
ఉమ్
ఆమ్ ఇంకా కాలేజ్ బాగుందా
ఆ బాగుంది అండీ
అవునా అయితే రేపు కాలేజ్కి వెళ్ళాలి కదా
రేపు వెళ్ళాలి ఎక్సామ్ ఉంది రేపు మాకు
అవునా చదివారా మరి బాగా
హుమ్ ఏదో కొంచెం
హుమ్ ఉండి బాగా
హుమ్
ఇంకా ఇంటర్వ్యూస్ అలా ఏమన్నా ఆ
ఉమ్ ఎక్కడండి ఏ కంపెనీస్ రావట్లేదు నాన్ ఐటీస్ వస్తే నాన్ ఐటీస్ ఇంట్లో నాన్ ఐటీ దాంట్లో ఒకదంట్లో జాబ్ వచ్చింది
అదే ఇంకిప్పుడు ఏ ఎ టెక్నాలజీ ఎక్కువచ్చేసింది కదా ఇంకా ఇప్పుడు ముప్పై మంది చేసే పని అదొకటే చేసేస్తాది ఎందుకని మనుషుల్ని గుడా చాలా తీసేస్తున్నారు ఇప్పుడు జాబ్స్ దొరకడమే కష్టం అవి అయితుంది
అవును అదే నిజమై చాలా కష్టంగా ఉంది నాన్ ఐటీ లో వస్తే వదుంటున్నారు ఐటీ జాబ్స్ రావడమే కష్టం ంగా ఉంది
అ
అ
అంతే ఇంకా మనం ఎంత మంది కష్టపడాలా ఇంకా ఎరియర్ చాలా మంది పాస్ అవుట్ అయిపోతుంటారు ఇంకా వాళ్ళందరికీ ఎలా వస్తాయో ఏమో జాబ్లు ఒక కాలేజ్ నుంచి అంత మంది బయట ఇకిొస్తారు అలా ఎన్ని కాలేజెస్ ఉంటాయి అసలు
నిజమే
ఉ ఇంకా ఇంటర్వ్యూలో అన్నిీ మంచిగా ప్రిపేర్ అయ్యి
హ
మాకు మొన్న సాఫ్ట్ స్విల్స్ వర్క్షషాప్ అనేది జరిగిందనమాట నాంది ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళు చెప్పారు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి ఎలా డ్రెస్సింగ్ ఎంత ఎలా అనేసి
ఉ
ఉ సరే అండి ఏదో ఎగ్జామ్ ఉందన్నారు కదా
సరే సరే సరే సరే బాయ్